హలో హలో
హలో
హలో
మేడం ఎందుకు కాల్ కట్ అవుతుంది
ఏమో మేడం నిన్న నిన్న కూడా నేను ఇట్లనే మాట్లాడిన మాట్లాడితే ఇట్లనే కాల్ కట్టవ్వ డం మాట్లాడుతుండగా
నాకు నాకు మాచర్ల వినోద గారు అని చేసి సారు టెన్ మినిట్స్ మాట్లాడాను మరి కాల్ కట్ అవ్వలేదు ఊ ఏమన ఆ టెన్ మినిట్స్ మాట్లాడాను నిన్న
అవునా నిన్న ఎట్లునై ఒక ఎయిటీ సెకండ్స్ ఆ సెవెంటీ సెకండ్స్ ఆ వన్ టెన్ సెకండ్స్ అంటే వన్ ఫిఫ్టీ సెకండ్స్ కంటే ఎక్కువ రాలేదు అసలు కట్ అవ్వడం ఉకుకే కట్ అవరు
ఇంకా మేడం ఇంట్లోనే ఉన్నారా ఈ మధ్యల ఏమన్నా పెళ్లిళ్ళు
ఆ పెళ్ళిలా అట్లే ఇన్విటషన్ వచ్చినాయి కానీ ఆ ఆ లేద్ దు మేడం వెళ్ళలేదు మీరు
అవునా ఏం చేస్తున్నారు ఆ పెళ్ళిలోనే ఉన్నానండి
అవునా ఇప్పుడు మీరు పెళ్ళిలో ఉన్నారా
ఊ మొన్న అక్కయ్య వాళ్ళ మ్యారేజ్ అబ్బం మ్యారేజ్ అయింది అయితే ఇక్కడ సిరిసిల్లలో ఉన్నాను ఊ చెప్పండి మేడం ఇంకా ఆ సిరిసిల్లలో ఇక్కడ చేనేత మన ఏ సాంచిల్ల ఉంటాయి కదా బట్ట తయారయ సాంచల్ల మిషన్ల దగ్గరికి ఎళ్ళినము మ్ మన ఇప్పుడు కేసీఆర్ గారు చేపిస్తున్నారు కదా చీరెలు ఆ సారీసు ఎట్లా తయారు చేస్తున్నారు ఎట్లా నేస్తున్నారు సాంచలం మీద ఎట్లా ప్రింట్ ఎట్లా ఏ ఏ దారాలు పెడుతున్నారు అనేది చూసి ఓచ్చినం నిన్న హలో హలో హలో హలో మాట్లాడండి వినిపిస్తుంది నాక్